ఆ దేవిక
ఇంటి కెల్ల వా
వెళ్ళిన అ దగకు వచ్చినా నిన్న వచ్చినా ఆఫ్టర్నూన్
హ అన్నమే చేస్తానా అవ్వ ఎ్సమల్లి జరుకు అయి సరే హ్యాపీ ఉగాది
ఏం చేసుకున్నారు వంటలు
మేము ఓలిగలు చేస్తనం
వాయబ్బో
ఉమ్ బెల్లం బెల్లంతే సజు బెల్లము శనగపప్పు
ఓకే పూర్ణం ఉహు మీరే ప్రిపేర్ చేస్తన్నారా
ఉ చేస్తాం మాతగాన్నీ వచ్చు ఒలిగాలు ఇంగ మామూలు దేవుడికి పెటే ప్రసాదం
ఉగాది పచ్చడి
చేస్తాం కాకపోతే మా నైట్ నుంచి కరెంట్ లేదు ఎక్కువ వర్షం ఇక్కడ
అవున ఆశ కూడా చెప్పింది వర్షం అని
చాలా అసలు ఊర్ములు ఏ మ్లీ నైట్ అంత కానీ చల్ల గాలి వచ్చింది బాగా పడుకోగలిగినం గానీ కరెంట్ లేదు మార్నింగ్ లేట్గా లేసినాము
ఆ
ఇంకా ఈవినింగ్ పెట్టుకుంటాం
ఆహా పూజ కూడా ఇంకా చెయలేదా
లేదు ఇంకా చెలా ఇందాకా అలాకొని ముగ్గులు వేసుకున్నాము
ముగ్గు కూడా వేసినారా
ఆ వేసా ముగ్గ కంపల్సరీ కదు
డైలీ వేస్తావా
ఆ డైలీ ఏ మామూలుస్తాం ఇప్పుడు కలర్స్ వేసి
ఆ
ఆ మీరేం చేస్త వసన్నారు.
బనానా
నువ్వు గమ్మని ఉండవు ఏంటివి
ఏన్ ఇం ఈ పోన్ ఇదే కార్ హ్యాప్ వచ్చంది ఇం ఫన్ మట్క కూర్చున్నా
నాది ఇది ఫస్ట్ కాల్ నాకు
అవునా నేను ఇందాకే ఆశా ఒక కాల్ మాట్లాడినా ఇది ఇంకా ఇది కూడా కాదు నెక్స్ట్ నీకు చేస్తే అది సెకండ్ కాల్ నది
ఆ అంటే చేసిన వాళ్ళక చేసుకోవచ్చా ఎన్నిసార్లయినా
అది డౌట్ నాకు తెలీదు
అడగాలవా వంశి ని ఏ అన్నా అంటే నావి చేని నావి చేని అంటే ఉంటాడు ఆ
ఉంటా
సుప్పూ కి ఆల్రెడీ ఒక టాస్క్ కై పోంది మళ్ళీ ఇది ఫోనే ఏ ఫ్రెండ్ కూడా వచ్చింది
గ్రేట్ సుప్రజా
నిజంగానే వేరే టాస్క్ ఎందో వచ్చింది అయిపోయింది దానికి త్రీ థౌజండ్ వచ్చింది
ప్రీమా వామ్మో ఇది ట్వంటీ కాల్స్ కి ఇప్పుడు టూ థౌసండ్ వస్తుదమ్ మనకు
ట్వంటీ కాల్సా
ఆ ట్వంటీ కాల్స్ మాట్లాడల్ల
ఆ
ఉమ్
అదే ఇక్కన అయితే ఏమన్నా నెత్తుకొని కార్యాదే కదా ఆడబెట్టినారు బాగా
రీ యాప్ లు ఉండే వాళ్ళకే చేయాలంట
ఆ అదే నేను ఏదో వస్తుందేమో అతిశబ్దం అనే టైమ్ లో మెసేజ్ వచ్చింది ఇంకా నేను తీసేయలా నేను
తీసేకపోయినా ఎక్కియచు మళ్ళా నేను మొన్ననే ఎక్కించింది వాట్సప్ లో మే సేజ్ వ
ఆహా ఓకే తీసినావ వాట్సాప్ మెసేజ్ వస్తదా
సరే అప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది
ఆహా
ఆ
ఉమ్ మీరేం చేస్తున్నారు
మే గుగ్గులు ఏసుకొని ఏరుకొని తింటున్నాను ఏ
ఇప్పుడు గుగ్గులు గుడా ఎస్తరు తెలుసా
ఆ
పండక్కి
ఇంకేమేం చేస్తారు
ఇదే ఉగాది పచ్చలో గుగ్గులు కూడా పెడతారు
యాడ మీ ఇంట్లోనే పూజ చేస్తారా లేదంటే గుడికి ఏళ్తారా
ఏ ఇంట్లోనే పోజ చేస్తాము టైం ఉంటే గుడికి కూడా వెళ్తాము ఆ కరెంట్ వోచ్చి అన్ని కరెక్టుగా ఉన్నింటే లేదు ఇంకా రాల ట్రాన్స్ఫరం పోయిందంట
ఆహ
ఆ అది రెడీ చేస్తున్నారు టైం పడుతుది
ఆ
ఆ ఇక్కడ యాడా లేదు పవరు
ఓకే
నై చాలా ఉరుములు ఒకటేమైనా
ఆ ఆ
చాలా సౌండ్స్ వచ్చినాయి అన్ని ఉరుములు
మాకు జస్ట్ ఉరుములు వచ్చినాయి మెరుపులు వచ్చినాయి, అంతే తప్ప వర్షం ఏం పల్లె
నిన్న ఈవెనింగ్ నుంచే గాలి వస్తావునుంది చల్లగు నువ్వే
ఆ
ఇంగ నైట్ ఇ స్టార్ట్ అయింది నైట్ టెన్ పైన
ఆ మంచు
ఇంగ్ నైట్ కరెంట్ లేక సరీగా నిద్రపోలే మార్నింగ్ అందరం లేట్ ఇప్పుడే లేసినమ్
ఎన్నిట్లేస్తున్నారు లేటంటే
సెవెన్కి లేసినం
రోజు ఎన్నిక్లేస్తారు
సిక్స్, ఫైవ్ తర్టీ ఆ ఇప్పుడ్ నేను తొందర్ లెేస్తున్న ఫైవ్ తర్టీకే లెస్ ప్రణామాల్ త్త లేస్తాది తొందరగా అంటే నిదానంగా చేసుకోవచ్చు పనులు ఒకవేళ సిక్స్ కి సిక్స్ థర్టీకి అట్లాలేస్తే హడావిడిగా చేసుకుంటా ఉండాల
ఆహ్హ
ఆ
అవునా
ఎందుకులే అని నేనే ముందే లేస్తాను
మీ తమ్ముడు మొన్న ఏడికోపోయినాడంటనే
కోయంబత్తర్
కోయన్బ ఇదేనికి
అదే ఈశా ఫౌండేషన్ శివా శివున్డి పెద్ద వి విగ్రామ్ ఉంటది చూడు
ఆ ఆఆ ఆ ఆ అవునవునవునుచూసాన్చూసాను
ఆక్కవి ఎళ్ళారు మళ్ళ కేరళకు గూడా వెళ్లారు.
పా
ఆ
అబ్బో
ఆ కేరళాకెళ్ళి ఫోన్ చేసి ఇంగయిపోతది ఈ మంత్ నెక్స్ట్ మంతో,
నెక్స్ట్ మంతా
నెక్స్ట్ మంత్ కంటే అయిపోతది
మరి
తెలిసినోళ్లు చూద్దాము అన్నారు
ఆ
చూడాలా రెఫర్ చేస్తా అన్నారు
హుమ్ కాలేజ్ గి ప్లేస్మెంట్స్ వస్తన్నాయా
ఆ డ్రైవుల్ కెళ్తున్నాడు అవేమి ఇంతవరకు ఏం అప్డేట్స్ తెలిలే చూడల
హా మా చెల్లి వాళ కాలేజే ఏం చదువుతాందో ఎమో ఆహా
పలకరిస్తారా అంటే ఏ ఊరికే చూస్తా అంతే పలకరించేంత పరిచయం లేదు కదా అంటాడు చాట్ చేస్తున్నావ్ కదా ఎవరితోనో
ఎవర్ నేనా
ఆ
ఇది స్పీకర్ ఆప్షన్ లేదు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇంకేస్ ఎవర్తన్న చాట్ చేసేది
అదే సౌండ్ వస్తుంది
నేనేమి ఇప్పుడేమి పెట్లా స్టార్ట్ చెయ్ లా మాట్లాడతన్నా నే ఏమీ చాటింగ్ చెలేదే
ఏందో సౌండ్ వస్తంటే ఓకే నాదే గ్రూప్ ది ఓపెన్ అయింది
అదే నేను అసలు ఫోన్ చెవు దగ్గర పెట్టుకున్నా హెడ్ ఫోన్స్ లేవు
ఆ ఏయ్ కరెంట్ వచ్చింది పో మాకు
నేను ఫోన్ చేసిన వేళ వి
హుమ్
ఆ
మా తమ్ముడు కేరళ కెళ్ళీ కేరళ కుట్టీ అంటున్నాడు ఫోన్ చేసి
ఆ బాగా ఎంజాయ్ చేసినారు అంటా నీ దాంతో నుండే ఎబర్ బర్రె సౌండ్ వస్తా ఉంది
ఈదో సుపు మెసేజ్ చేస్తాంది
అలా మావ అనింది ఐవా
ఆ తె
పీ ఉంటే
పెట్టిందా నేన్ ఫస్ట్ నీక్ చేస్ తర్వాత ప్రజాకి నేనే చేస్తా.
ఓకే అందరం మనం ఆన్ చేసుకోల
అదేగ ఏరెవాళ్ అందర అయి ఉంటే ఓ ముప్పై కాళ్ళు మాట్లాడే వాళ్ళం
అవునా చేసాలంతగా కూడా ఉండొచ్చా
ఆ ఆ రికార్డ్ అయిత ట్
హ్ హ్ అంటే ముందు మనం చేసిన టాస్క్ అట్టేగా చేసి నము
స్పీకర్ ఆప్స్ ఉన్నా అంటే బాగుంది ఎనిమిది నిమిషాలు అయ్యింది అమ్మా ఇ ఆ ఆ మూడు నిమిషాలుంది పన్నెండు నిమిషాలు ఆ ఎగ్జాక్ట్ అదే కట్ట్ అయిపోతాది.
ఆహా ఓకే అయితే ఇబ్బంది లేదులే
నువ్వు ఈడ నెంబర్ టైప్ చేసినవా నాది ఆ కాఫీ పేస్ట్ చేసినావా ఓకే మీరేం చెప్పి బరు పి దేవిక అనబడింది బి అనబడక
వడోమో మంజీ ముంగు పియ్యమో పెట్టినాడు
ఆహా
ఆ
మా చెల్లి ఈ రోజు వస్తది నిన్న కాలేజ్ ఉండింది ట్రైను ఈ రోజును అది కాబట్టి ఈ రోజు వచ్చింది హు నేేమంటే ఆడ బోర్ కాబట్టి నేను పరిగెత్తా
హు అంత బోర్ పడుతుదనే
కాదు
తిరుగుతనే ఉండ
మధ్యాహ్నం అంతా బోరు సాయంత్రం ఒక్కటితి రుగుదాం
ఇంక అంతేలే
పడుకోవాలా
ఆ
ఏ మధ్య మటన్ తేవట్లేదే
మటనా చేస్తాం మాఇంట్లో
ఇట్లా
ఏ నాక రెడీ రావడానికే సరిపోతుంది మంజు లేట్గానే వస్తాను నేనే ఇంకేమన్నా చేద్దాం అనుకున్నా మర్చిపోతాను ఆ టైం కి మర్చిపోతానా ఎందా ఈ మధ్య లేట్ అయిపోతాంది నేను రావడానికి
అంత పనులు ఏం చేస్తాన్నావు నువ్వు
అన్ని పనులు చేస్తున్నా
ఎన్ని మీ అత్త చేయట్లే పనులవి చెయ్ ఎలా అహుఉ హు హు మ హవికులం
ఇంగ మా ఆయన ఆఫ్టర్నూను సమ్మర్ కదా అందుకు ఇంటిక్
తీసుకొని పోయి ఎవరిస్తారు క్యారీ పొద్దున్నే మధ్యాహ్నుది కూడా హు చేస్తారు ఆ ఆ స ఆ ర ఇచి
అన్ని ఉన్నాయి కాబట్టి లేట్ అవుతు అంత
ఆ
మటన్ మూడు రోజులు మూడు రోజుల నుంచి చేస్తాను అంది మాత్త కూడా అది ఇక్కడ గంగమ్మ కని ఏట్లా కొట్టినారు. మాది కూడ ఒక మేక కోసినారు.
ఆ కాదే ఇంకా పంది తిలేదే మీ ఇంటి ముందు
అది పందిరి కాదే మేకలకని పెట్టినారు. కారు కోసమని పెట్టినారు. కారు నీడ కదని
లేల
మేగలికి నీడ వచ్చినట్టు ఉంటది. కారు పెట్టుకోవచ్చ అని ఆడ పెట్టినారు అది పందిరుగాదే స్వామి
పందిరీ ఏమో అబ్బా ఆ పిల్ల పోయిందా ఉందా
ఏంది ఆ వచ్చింది ఈ రోజు వదిలిపెట్టినారూ ఏమో అంటే మాములుగా వాళ్ళ అత్త మా ఎడక ఊరి వింటే పిలుచుకొచ్చిన్నారు. ఈ పిల్ల ఒకట ఏం చేస్తుందని
ఏంటి తెలిసుకొచ్చన్నారుారు వాళ్ళ ఆయన కూడా